అ అక్క చిన్ మీదున్న మిషన్ కూడతన్నక్క అక్క కాలర్ నెక్క
కాలర్ నెక్ కుట్టొస్తాధారా
మాద క కాలర్
కాలర్ కాకుంటే ఇట్లా మళ్ళా ఇప్పుడు దగ్గరికి ఇట్ల మీది హైనేగ్గు గుడుతాన్రు కదా
క్క హై నెక్కంటే పై వరక పై వరిక్ కుట్టచ్చ్
కుట్టచ్చా గీ మాౌనికకి ఇస్ ఏ ఖరాబ్ చేసిందిరా రెండు బ్లౌజులు ఈ ఈ మమత అక్కకి ఇస్తేనేమో ఆమె పన్నే పెట్టుకొని గిరా గిరాక్ అని వేరేటోల్లవి కుడతాంది అని నాయి అట్లనే ఉంటానాయ్
ఉ ఆ కుడతా నేన్ కుట్టచ్చు కాలర్ కూడా కుట్టిన ఒకసారి గాని
అతా ఎవరికి జ
ఆహ్ ఆమెకి ఎవరు కుట్టిండ్రో తెల్వదు గని నేన కూడా కుట్టిన అంతక్ ముందు గాని ఇప్పుడు అంత శ్రమ తీసుకోలేకపోతాను ఆ అంతా శ్రైం ఏన్ బడుతది
ఆహ్ దానికి కొంచెం చెయ్యాలి కదా అయితే ఏమన్నా మనకి జ్యోతివాదనే కుట్టేది నాకు డిఎస్పి ఆఫీస్ ముందు ఉంమే వాళ్ళు ఇల్లు కట్టుకుంటరూ అయ్యో ఇల్లు కట్టుకుంటానవు గదే అక్క నేను టైం ఉంటలేదు అనని ఇక లేపో అంత తీసుకొస్తానంటే ఇక టైం ఉంటలేదు వేరే వాళ్ళకి ఎవరన్నా చెప్పానా మరి వేరే కడ కుట్టితవా అన్నది
ఉమ్
ఐదారు బ్లౌజులు ఉన్నాయి అట్లనే ఉంటాను ఇ పా పక్కకు పెడతాను
మొత్తం కాలరే కావాలమ్ అవి అదే పై వరకే కావాలన్నా
ఆ పై వరకు కావాలి ఇట్లా కాలర్ పైన పైన రాకున్నా ఏం కాదు కానీ ఇప్పుడు నింగా ఉండాలి పై వరకు
ఉమ్
ఈ వి షేప్ లా గాద్ ఈ షేప్ లో వస్తాది చూడురా ఇది రౌండ్ కింద తీయకుండా పై దాకోచ్చి మంచిగా ఇప్పుడు నార్మల్గా చాలా మంది వేసుకుంటాంన్నారు అట్లనే బ్లౌజులు అట్లా ఒకటి కు నేను చూపిస్తా బ్లజ్ ఉన్నది ఆమె కుట్టింది వదిన కుట్టింది ఒకటి
ఆహ్ ఫోన్ పే లో ఉన్నాయి ఆహ్
అది కుడితే అట్లా కుడితే ఒకటి బ్లౌజ్ ఇచ్చి తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ కు అట్లనే చేసుకోమంటాల్రు అందరూ
ఆ అవ్వకు ఆహ్
ఉకులు మరి వస్తే ఇగ ఆర్కే అడ వోయ అడిగి అడిగి యస్టకి కొత్తంది దసరా ఆపుడు ఇచ్చిన బ్లౌజులు కూడా అన్నీ తీసుకొని వచ్చను ఇప్పుడే
మళ్ళీ ఎమై తీసుకోవతానవ్ అవ్వకియ్యవా
అయితే ఇప్పడు గీమె ఆమె వన్ గ్రామ్ గోల్డ్ ఆమె లేదారా
కరెంటు ఎక్కడస్కోవాలె ఎవరక్క అర్ధం కాలే
వన్ గ్రామ్ గోల్డ్ ఆమె లేదా గావాన్ని అవి తీసుకొస్తాది చూడు చెవులవి అవి ఇవి
ఆహా గమన
అవి తీసుకొస్తంది అయితే ఎవరన్న చూస్తారా అక్క అని నెన్ మళ్ళ వాసావికి ఫోన్ చేస్తే అక్కడ రమ్మంటారు ఇయ్యాల అందరు ఇంటికాడ ఉన్నావు కదా మరి రమ్మను రాదు అంటే ఫోన్ చేసినా ఏమన్నా పిల్లలకి గిట్లా ఏమన్నా తీసుకుంటావా
నేను ఇగ తీసుకోను అక్క అవి తీసుకో
వట్టిగా తీసుకున్నా అసలు పిల్లలు పెట్టుకోరు ఏం లేదు
ఆహ్ ఏమన్నా చిన్న పూసలు ఏమన్నా ఫంక్షన్లకు ఆ చిన్న చిన్న ఏమన్నా గట్లా ఏమన్నా చైన్స్ వాడలా లేకుంటే
ఉన్నాయి ఉన్నాయి పెడతలేరు ఇగ మళ్ళా కొనుడే బంజేషినా ఇగ నేను నా గూడా ఉ అ రోల్డ్ గోల్డ్ పెట్టు
మ్ ఇప్పుడైతే ఎవ్వరు ఆన్లైన్ చేసు ఇప్పుడు ఏవనయితే ఎవ్వరు అదే చీర మీద ఎట్లా కలుత అట్లా వేసుకుంటలే రారా పండెంట్స్ ఎ పండెంట్స్ వేసుకుంటాళ్ళు, పూసలు వేసుకుంటాళ్ళు వైట్ పూసలు, ముత్యాలని అట్లా వేసుకుంటాల్ కదా
ఆ వేసుకుంటారు, మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంటరు.
మ్యాచింగ్ ఎ
ఉహు అంతలేదు నాకు అత్తా అన్నది మొన్న వచ్చింద అక్క ఒత్తనే నేను గీ రాజేశ్వరి కొంటంటే చూసినా ఆ వచ్చింది మొన్న ఒక రోజు ఒకామె వచ్చింది రా ఆమెనో కాదు తెలివదు నాగ్గాని
రాదురా మన వాడకు
అయితే వేరేటామే కావచ్చు
వీళ్ళు అన్న రోజే ఫోన్ చేస్తే ఖమ్మంలో ఉన్నక్కా. ఖమ్మంలో ఉన్నా వస్తా వచ్చాక నేను ఫోన్ చేస్తా అది మొన్నరమ్మ అంటే ఆ రోజు గాలివాన వచ్చింది శ శనివారం రోజు వస్తే ఇగా ఇప్పుడు వచ్చి ఏం పోవాలే ఆదివారం నువ్వు ఉంటావు కదా ఆదివారం ఉంటే వద్దతి అని అంటే ఈరోజు వాసకి ఫోన్ చేసి అడిగిన మరి ఎవరెవరు తీసుకుంటారంటే మమత వాళ్ళు తీసుకుంటారట. ఝాన్సీ వాళ్లు ఆ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎవరింక ఎవరు రజిత జి దేవుళ్లకు తీసుకుంటన్నాది మరి రమ్మంటే ఇద్దరు, ముగ్గురు తీసుకుంటా అంటే ఆమె వచ్చి నగరావుకి ఏదన్నా కొంచెం గిరాకి అయితది కదా.
అవును
అట్లా అనే రమ్మన్నా మరి వస్తుంది. అట్లే నీకు నేను వాళ్ళోళ్లు కూడా రమ్మన్నారు. ఏన్వాళ్ళోళ్లు కూడా రమ్మన్నారు. లత రాజరాజని హన్మ కొండ పోయిందట వస్తుందట రమ్మన రాదు పిన్ని ఏమన్నా తీసుకు ఉంటాము గా చెవులుకు అటు ఇటు ఇంగా పిల్లలకు చైన్స్ ఏదైన్నా తీసుకుంటా అ అన్నది.
అంతకు ముందు తీసుకున్నా నేను కూడా చైన్లు లో తీసుకున్నా గాని ఆ చై నైన్లు తీసుకున్నాను. ఒక్క రోజు వేసుకోలేదు. ఖరాబ్ అయ్నియ్ హెహిహి
ఎందుకు ఈమె దగ్గరే మంచిగా ఉం
మంచిగా ఉంటాయి గానీ విమేం వేసుకోక ఆడ ఈడ
ఆహా హ్హ్ అట్లాంటనావా ఏం బయట చానా కొంటె అవి ఉత్తిగానే ఒక నెల పదిహేను రోజులు వేసుకోంగనే ఖరాబ్ అయిపోతాయి కానీ, ఈమె దగ్గర అయితే కొన్ని సంవత్సాల వరకు మంచిగా ఉంటాయి. ఇగా అప్పటి నుంచి ఈమె దగ్గరనే
చూద్దాం తీ వత్తేదబ్బున ఒకటి మామూలు చైన్ చూడు తీసు తీసుకోడానికి ప్రయత్నం చేస్తా వచ్చినప్పుడు అయితే చెప్పరాదు.
అప్పుడునేను ఫోన్ చేస్తా వచ్చి తీసుకో
చెప్తే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా.
ఇప్పుడు విజయక్క బ్లౌజులు నువ్వే కదా కుట్టేది.
ఎవరు ఆ నేనే
మంచినే ఉన్నాయి
అప్పుడు కుట్టలేదారా నాకు కూడా కుట్టినావు కదా మంచినే నాకు కూడా చాన్నే కుట్టినావు. చాన్నే కుటిచ్చ కానీ గట్టుగాటు వ అక్కడ పోయినా కానీ ఇల్లు ఖాళీ చేసి అక్కడవేనా కాంచిగ ఈ ఆమెతో వస్తాంటే, పోతాంటే ఆమె కనబడతాంది అని అటు ఆమెకి ఇచ్చిన
ఆ
ఇగా అప్పటి నుంచి ఆమె దగ్గరనే అయినాయి గాని ఫస్ట్ మమత కూడా కుట్టి కుట్టిందిలే ఫస్ట్ గీడ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు చనిపోకముందు
ఆ ఆ నల్లటం పేరు మమతేన
ట్రాన్స్ఫపోర్ట్ ఆమె పేరే మమత ఆమెగీ
నా కూడా గిరాకీ బాగుఉన్నదసలు ఈ కుట్టలేక యాష్టోస్తోంది అసలు
గంట గంట వాళ్ళ ఇంట్లో కిరాయి కుండే ఫస్ట్ గంట రవి వాళ్ళ ఇంట్ల అప్పుడు అటు ఉన్నప్పుడు శివాలయంకెళ్ళి ఆమెనే కుట్టేది నీ గుడ ఇత్తలేరా చాల మంది ఇస్తాన్నట్టున్నారుగా
నాకూడా ఉన్నాది ఇప్పుడు గిరాకి వేరే ఊరి నుండి వతంది నాకు పోతే కుట్టడానికి టైం ఉంటలే పిల్లలు హాస్టల్ పోతే ఆ ఇగా మంచిగా ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలని చూతాన
అంటే ఇది జీగ్జాగ్ దిలేదా
జీగ్జాగ్ ఉన్నది కదా అమ్మ దగ్గర ఉంటది
ఆహా అక్కనేనా పోయే ఊర్లా చీరల ఫాల్స్ పోయే ఊర్లాగా చేసుకోవచ్చు కదా
కొంటా పెద్ద మిషనే ఇల్ళయినాక
ఆ చాలా చెయొచ్చు అట్లా ఇప్పుడు చెల్లి అట్నే తీసుకునాది హైదరాబాద్ అందువల ఫాల్స్ అట్లాగ చేస్తుంది బ్లౌజులు తక్కువ అనే కొన్ని కొంచెంమే కూడ్తది
తీూసుకోవాలె అనే చూస్తాను హ్మ్ ఇల్లు పూర్తాయినాక సంబాన్డరు కర్టి షెటర్ లాగాగేసి అందులో పెట్టుకుందాం అన్న ప్లానింగ్ లో ఉన్న
ఆహా పెట్టుకో మంచిగానే ఉంటాయి రోడ్కే ఉంది కదరా
ఉమ్మ్ ఏం అ సెంట్రింగ్ కొడతారు ఇవాలనే
తారా హ హ ఏమో మనలు అన్న మీ అన్నయ అయిపోవరకు మాది అత్తదో ఏమో చూద్దాం
ఆ రావాలె
ఆప్షన్ అంటాడు ఒన్ ఈ నెల అయిపోయినా కొత్తదాకా వచ్చే నెల అయిపోయినుడు రాత్రి మాట్లా మాట్లాడిన సృజన తోటి ఇంక ఆ బోర్ కీ వాల్స్ ఏసి మోటర్ ఫిడ్చేసి చేయించాలి అన్ని విలేజీలలో పంపిస్తారు మన విలేజ్లో ఏమి లేదు కోపోతే మేము సితక్క దగ్గరికి అప్పికేషన్ ఇచ్చి మాట్లాడామని నేన్నానా
ఆ
నీళ్లు వాళ్ళు పట్టుకుంటరు కదా పైపులు ఎస్కుని కొంచం మంచిగానాన ఉంటది చేసినది ఏం లాభం ఏసీ వాడంటే ఎసీ వాడలాగానే ఉన్నది కద తమ్ముడా మనం ఏంటే మదన పెళ్లిళ్ల కరణ మూడు దికులా లబలంబడల ఒకటేస్ ది డేసికలకొటసిది అటు వాళ్ళకు చ బస్తలోకు ఒకటేసింది అంటే సర్పంచుల్ ఇస్తారా అంటే మరి మనగ్గ సర్పంచులు కారు మీరే కార్పొరేటర్స సర్పంచుల కంటే వీలువా మరి మిమ్మలడకుంటే ఎవర్ని అడగాలని నేన్ అన్న
ఆ
నన్ను తెచ్చుకని పెట్టుకోమంటార మో ఇరవై వేలు ఐతది మీరు ఇల్లు కట్టుకుంటాలేవాలేవలో ఆ
హ మరి ఒకళు పెట్టుకుంటే ఇంకొకళ్రు నెక్స్ట్ స్టార్ట్ అయితేనే ఉంటారు కాదక్క
తంతు మీ అందరి పొత్లు పెట్ అంటే అందరు ఇప్పుడు వేకున్న బోరుకు పైసలు కట్టుకున్న వాళ్ళ అందరం కల్సానా మషికీ రెండు వేలులయితే పెట్టుకుందాం ఆన్ అంటే సుదర్శన్ వాళ్ళు ఏమంటాలు మీకు ఇల్ వచ్చింది మీరు పెట్టుకుంటారు మాకు ఇల్లు రాలేదా మేము కట్టాము కట్టమో పన్న నీళ్ళు పడతయ్ మేము వెయ్యి రూపాయలు ఇస్తామని ఆయన అంటాండ ఇదంతాలొల్లిలుల్లి ఉంటది కదా తమ్ముడా నువ్వే ఏపియరాదు పైపులు తీపిచ్చేసి గవర్నమెంట్ నుంచి ఉనట సా ఎట బోరే పియ్యాలిగానీ మరి ఇదన్నా కొంచం ఉన్న దానికన్నా చేయరాదుని లేదన్నాని నేను అన్నా
ఉహు
వద్ద వాళ్ళను కూడా వాళ్ళను సంభశివుని వాళ్ళను కూడా ఆయన రామని నద్దంటా అండట కదా
వాళ్ళ బాయికా
ఆ బావి నీళ్ళు కొట్టుకోకుళ్ళే అన్ని వడతతిట్లా అ నీళ్లు లేవు అసలు వానలు పడతలే ఏమి లేవు మీరు ఇవే వాడతాను కిరాయి వంద వాడుకోవాలి మీ ఇల్లుకు వాడుకుంటారా అని అంటాండట
ఫస్ట్ ఏం పెట్టుకోమన్నాడు ఆయన
ఉ
వాళ్ళ తర్వాతనేమో వాళ్ళ భార్య ఏమన్నదొ వద్దని అంటన్న అట్టుగా అట్లా
ఆ అంటేమన్నా అంటాడు మరి మా అన్నని వద్దంటాడు మళ్ళాని కడితే పెట్టుకొని ఇత్తాడాక్క మమ్మ సృజన్ అడుగకపోయినా మరి సంతో అంటడు తన సెకండ్ లీస్ట్ లో ఎత్తే మన కట్టు కుంటే ఇబ్బంది అయితది కదా అనే మన ఇప్పుడు సర్కార్ బా నీళ్ళ ఎవ్వరు వాడతలేరు గదా ఈ బాయ్ పెట్టుకోవచ్చు గాని మా ఆడోలు పెడితేనే లొల్లి చేసిరు కద ఇప్పు మరి మీ నళ్ళ ఉన్నాయి మరి ఎన్ని వల్ల సరే తోటి ఉంది ఏం లేదు ఎవరిది అప్పుడు అటు ఇటని అన్ని తీసేసిరు కదా ఇప్పుడు నీల్లు ఎవర్ వాడతలేరు కాబట్ ఇంకాది కావచ్చు చూద్దాం అక్కడ నుంచి అయితే మళ్ళ పైపులు అటు ఇటు లోపల నుంచి అది పైసలు అయితే కదా దీనికే మోటర్ దగ్గర ఉంటది కదా అన్నట్టు వాళ్సు చేసుకొని ఎవరి అవసరం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చ అని
ఉ ఇప్పుడు ఏం కాదుక్క ఇప్పుడు ఏం గాదు పెట్టుకోవచ్చు ఎవరు వాడతారు దాన్ని ఎవరు వాడ
ఆ కొంచెం నీళ్ళు వాడకుండా వాడుకోవడానికి తర్వాత మనం సంప్ కట్ పట్టించుకున్నా కానీ నల్ల నీళ్ వదిలీసుకొని తరువాత చూస ఒక సంవత్సం తరువాత నేను ఏను మళ్ళీ బోర్ ఏపీయిచు బోర్ ఏపీయించుకుంటే మళ్ళ లక్ష అయితయి కదా
ఉ దేనికీ
వర్గు
అయితే ఈజీగా అయితేయి అప్పుడే అయినాయ్ ఇప్పుడు ఇంకెక్కువ కావా
అదే ఇంక ఎక్కువగా అదే అంటాను బోర్ ఏపిసుకుందామంట ఇగ చూద్దాం బిడ్డ మరి ఇల్లుకు కావద్దా డబ్బులు ఒక తర్వాత ఒక సంవత్సరం తర్వాత అన్ని ఏపిద్దాము సుశాను సరేరా మర్ నేను అట వస్తానా బ్లౌజ్ తీసుకురావళ్ళా తీసుకురావాలా ఒకటి కోల్తుందండి ఒకటి అది బ్లౌజ్ తీసుకొని వస్తా ఆ సరేరా ఉంటా